హలో తిన్నవమ్మా
తిన్నక తిన్నవా
అంతే నా
ఏం చేస్తున్నా
ఖాళీగానే ఉన్న ఏం చేయలేదు
ఏం చేసినా మరి టిఫిను
చపాతి అంపకాయలు కూర
ఆహా హ్మ్ ఏమి ఆ పని అంత అయిపోయిందా హ్మ్ ఆ
ఇచ్చె నట్లు ఉంటాయి కదా చిన్న చిన్న బి ఎ ఏవైనా అని గడ్డి మొక్కలు అట్లా
ఆ
అవి చనిపోయేకి ఏదైనా మందు జల్లి
ఆ మొన్న ఉం టను అందు వాటికి
అదే ఏమేస్ తే పోతాయని అవి చిన్న మొక్కల్ నాటినాను పెద్ ఆ అవును గడ్డి మొక్కలు
దనికి గడ్డి మందు కోట్టినా పోతాయి
ఉహు
ఉహ్
అంటే మందు కొట్టుకోకుండా ఉండంగ ఇంగా తీసేసేకి అంటే ఇంగ తీ తీసేయాల మందు లేకపోతే హలో హలో హలో హలో వినిపిస్తుందా అమ్మ
మొక్కలనేటివి వస్తాయా పిచ్చివి ఇప్పుడు తీసేసామంటే తర్వాత రావు
నీకు వినిపించలేదా ఇంతసేపు అట్లే ఉన్నావు ఖాళీగానే
వినిపిస్తుంది
ఆ ఓకే ఇనిపిస్తాందిలే మాట్లాడు
వినిపిస్తుంది కా
ట్లాడు ఆ మాట్లాడు
అవి ఆ చెట్లు తీసేసి లేదంటేనా గడ్ అవి మందులు కొట్టను అంటేను చేతితోనే తీసేసే వాటిని
ఆ సరే సరే
ఉహు
అట్లే చేస్తాం
ఉ
ఉ
ఏంటక్కా ఇంకా విశేషాలు పండగొస్తుంది ఎక్కడక్కడకైన టూర్ వెళ్తున్నారా ఏ ఇక్కడికనా ఏమన్నా
ఎక్కడికి వెళ్ళలేదు ఉహ్ ఎక్కడికి ఎల్లలేదు
ఉహ్
మీర ఎక్కడికైనా ఏళ్తున్నారా
వెళ్ళాలి వెళ్దాం అనుకుంటున్నాము
ఉహ్
అంటే పండగ రోజు కాదు తర్వాత సండే అలా వెళ్ళాలి అనుకుంటున్నా ఉ విన్పిదు ఉ ఏమక్క ఇంకా
మీకు ఎండలు ఎక్కువ పెడుతున్నాయా
ఆ ఉన్నాయి అక్క
ఉ
అయితే చెట్టు ఉండే తన మా ఇంటి దగ్గర కొంచెం చల్లగా ఉంది లేద ఎండ ఎండ పెట్టేది ఉడు ఇంకా వేడిగా అనిపిస్తుంది ఇంట్లో కూడా చెట్టు ఉండదన గాలి తొలుతుందా చల్లగా ఉంటుంది నీడ ఉండి బయట కూర్చోడానికి అందుకు
ఆ
ఉ
నీకి నువ్వు ఏవేదైనా గేమ్స్ లో ఆడుతున్నావా
అప్పుడు ఆడుతుండే నక్క ఇప్పుడు ఏం లేదు
అవునా నీకు ఇష్టమైన గేమ్ ఏది
వాలీబాలక్క
అవునా
ఉ
ఉ ఎంత మంది ఉంటారు వాలీబాల్ గేమ్ లో
సెవెన్ ప్లేయర్స్ ఉంటారు అక్క వన్ ప్లేయర్ ఎక్స్ట్రా పెట్టుకుని సిక్స్ ప్లేయర్స్ ఉంటారు
ఓకే అంటే టూ టీమ్సా సింగిల్ టీమా
సింగిల్ టీమ్ అయితే మన తరపున అయితే సింగిల్ టీమ్ అయితే సెవెన్ మెంబర్స్ ఒకౌంటు ఎట్ మెంబర్స్ ఉన్నాగానీ టూ మెంబర్స్ కొ ఏగష్ట ఉండించుకోవచ్చు ఏదన్నా అందులో కొంచెం ప్రాబ్లమ్ వచి నల్లనే వాళ్ళని జాయిన్ చేసుకోవచ్చు మన సైడ్ అయితేనా ఆడ్ సైడ్ ఈ సైడ్ ఎలా ఉన్నామో ఆటు సైడ్ కూడా అలానే ఉంటారు
ఓహో
ఉమ్
సింగిల్ బాలే కదా వాలీబాలన్ అంటే
ఆ సింగిల్ బాలే కా
ఆ ఊహూ
సింగిల్ బాలే ఆడుతున్నప్పుడు త్రీ బాల్స్ లో అ అవతల కోర్ట్ కి పంపియ్యాలి
ఓకే
ఊహూ కింద పడుకోకుండా పంపియ్యాలి ఆ అడి చానా ఆడి చానా ఇయర్స్ అయ్యింది గేమ్
అవునా
ఉమ్మ్ సెవెన్ ఇయర్స్ అవుతుంది
అవునులే
ఊహూ
ఇంకా గేమ్స్ అంటే నాకెక్ క్కువ కబడ్డీ ఇష్టము ఖోఖో ఇలాంటి చిన్న చిన్నవి ఇష్టం ఉమ్మ్
కూడా చిన్న అది కూడా బావుంటుంది ఆడుకోడానికి సరదగానే ఉంటుంది వాలీబాల్ కూడా అందరు మాట్లాడుకుం టూస్ బాగా
మ్‌హూ
ఖోఖో ఏమంటే కూర్చుంటారు కబడ్డీ కొంచెం పట్టుకోవడం అలా దెబ్బలు తగల్చు వాలీబాల్ కూడా ఎంటర్టైన్మెంట్ లాగానే ఉంటుంది బా సరదాగా ఉంటుంది ఉమ్
అంటే బాల్ ని ఎక్కువ పుష్ చెయ్యాల బలంగా అవతలికి వెళ్ళడాలంటే
ఉమ్ మ్మ్ చేత్తో కొ ట్టాలి
ఉమ్మ్
ఉమ్మ్
టూ హ్యాండ్స్ యూస్ చేయాల గదా
ఉమ్ టుూ హ్యాండ్స్ యూస్ చెయ్యచ్చు వన్ హ్యాండ్ అయినా యూస్ చెయ్యచ్చు
అఓ
ఫస్ట్ బాల్ కొట్టేటప్పుడు వన్ హ్యాండ్ యూజ్ చేయాలి కొట్లో ఉన్నప్పుడు టూ హ్యాండ్స్ కానీ వన్గాని అని యుజ్ చేయిచ్చు రెండూ యుజ్ చేయిచ్చు
అవునులే
ఉ
మ్ ఏం చేసినారు వంట
అన్నం పప్పా అక్క
ఏం పప్పు
మ్ మెంతి పప్పు
ఓ
ఉహు
ఉహు ఓ మెంతికూర ఆ మెంతి కూర పలావ్ చేసేది జానిగ్ కి
ఉహు రాదక్క నేను ఎప్పుడు ట్రై చేయలేదు తినలేదు
అవునా
మ్
చా ఈజీ మేది బటర్ పలావ్
ఉహు మ్
ఆ బాస్మతి రైస్ ఒక వన్ గ్లాస్ తీసుకొని నానబెట్టేసుకోవాలా పలావ్ తర్వా అది బియ్యం నాంతుంటాయి మనం అందులోపు ఇక్కడ కొంచెం మసా చాలలా అవన్నీ ప్రిపేర్ చేసుకోవాలి
మ్
పేస్ట్ మెంతాకు బాగా చిన్నగా కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి ఆనియన్స్ తో టమాటా ఇవన్నీ కట్ చేసుకోవాలి కట్ చేసి పెట్టుకొని ఆ స్టవ్ మీద కడాయి పెట్టేసి కొంచెం ఆయిలేేసి మనం పోపు కేేస్తాము కదా సో అట్లా ఆవాళ్ళు జీల కర్ర అవన్నీ ఆవాలు లేకోకుండా, జీలకర్ర ఒకటి ఏసి పచ్చిమిర్చి ఆనియన్సు, ఇవన్నీ వేసి మగ్గనిచ్చేయాలి కోసేపు అవి కొంచెం మగ్గిన్ తర్వాత అల్లంఎల్లులి పేస్ట్ ఓ వేసి బాగా దోరగా వేగి చేసి టమాటా, ఆ టమాట కొంచం మెత్తబడిన తర్వాత ఈ మెంతి కూర అందులో వేసేయాలి ఊమ్ అందులో వేసేసి మెంతికూర ఆ బాగుంటుంది మెంతికూర పచ్చివాసన పోయే వరకు వేపాల
అందులో కర్రీ ఏది బాగుంటుంది
కర్రీ అంటే ఇంకా పెరుగు పచ్చడి తినొచ్చు అందులోకి లేదంటే ఇదే ఆ ఆ ఇదేమి ఆలు ఆలు కర్రీ ఆ ఆలూ కూర్మా, ఇట్లా కూడా బావుంటది
అవును
ఉమ్
ఉహూ
అలా పచ్చివాసన పోయిన తర్వాత మెంతికూర ఈ బటానీ పచ్చి బ నీలు ఉంటాయి వాటి ని బాగా క్లీన్ చేసేస్ కొని అవి వేసి కొంచెం సాల్ట్ పసుపు, కారం పొడి, ధనియాల పొడి ఇవన్నీ వేసి చి ఒక పది నిమిషాలు మచ్ అగ్గనివాల్ ఎన్లో ఒక పది నిమిషాలు మగ్గిన్ తర్వాత అది బాగా కుక్ కుక్ అయిపోయింటుంది స్టవ్ ఆఫ్ చేసేసి ఈ ఇంకా ఓ ఆ స్టవ్ మీద ఆ రైస్ ఉంది గదా మనం నాన్ పెట్టిన రైస్ ఉడికించుకోవాలి బాగా అది బాగా ఓమ్ బాయిల్ అయింది అన్నప్పుడు ఈ మాత్ తాలంతా అందులో వేసేసి మూతబెట్టేసేయడమే
ఉ
ఉ ఇంకా మనం సరేసరి పెట్టుకుంటే బాప్ పర్ఫెక్ట్గా కుక్ అయితది పలావ్ ఉ అందులోకి బిర్యానీ ఆకు దాల్చిన చెక్క లవంగము ఇవి కూడా వేసుకోవాలి పలావ్ లోకి బాగుంటది ట్రై చెయ్ ఓ సారి బాగుంటది
ఉ చేస్తాను అక్క ట్రై చేస్తాను ఒకసారి చెప్పవు గదా వేడి సందుకం అచ్చే
అ
హ
ఇంకా ఆలు కుర్మా అయితే దాంట్లోకి కాంబినేషన్ ఆ
ఇంకా ఏం ఏం చేస్తావు ఇంత బాగుంట అంటే నువ్వు చేసిన వంటలు ఎక్కువ ఏది నచ్చుతుంది ఇంట్లో
ఉహు చికెన్ కర్రీ పలావ్ నచ్చుతుంది
ఎక్కువ పదే పదే అదే చేయమని అడుగుతారు కదా ఇది బాగుంటుంది నువ్వు చేస్తే అని
గానీ చికెన్ కర్రీ గాని ఇష్టం
ఉ
బాగుంటుంది
ఊమ్
టమాటరయిస్ ఈజీ బా త్వరగా అయిత అది రెడి
ఇంకా ఏం మక్క చెప్పలి ఉ
ఏం లేదు
మరి పండగ ఒస్తుంది కదా పండక్ ఏమేం చేయాలనుకుంటున్నారు
ఊ ఓళిగలు పప్పన్నం రసం ఊ ఇంకా ఏంటి
అవును
ఊ
ఏమేం ఏ చేస్తావుక హోలీ అలా అంటావు కదా ఇలా చేస్తావు నువ్వు
ఓలీరవనానబెట్టేసుకుంటాను ఓ ఇంకా ఈ శనిగ బ్యాళు బాగా ఉడికించుకొని శనిబాలు బాగా ఉడికిన తర్వాత్ త అ అందులో ఏమన్నా వాటర్ ఒక ఉంటేయినా అవి ఒంపేసుకొని ఆ మిగిలిపోయిన దాంట్లో కొంచెం బెల్లం ఏసి చెసి బాగా మెత్తగా ఉడికించేసి
ఉహు ఊ
పోయిన తర్వాత రుబ్బేసుకొని బాగా పూర్ణంలాగా చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ ఒలియరవ అంతలోపు నాన్ తె నానిన్ టుంది బాగా ఆ చేతికి కొంచెం ఆయిల్ అప్ ప్లై చేసునివ ఒలిరవ మో ముద్దలు ముద్దలుగా తీసుకుని చపాతి ముద్దలాగా
ఆ
పరి మీద పెట్టేస్ కొని ఆయిల్ రాసేసి దాని మీద ఇలా కొంచెం అట్లా తట్టి పూర్ణముండబెట్టేసి మొత్తం అంతా క్లోజ్ చేసేసి కనిపించుక్ కోకున్న పూర్ణము ఉండ
అవును అంటే నెయ్యిలో వేస్తావా పెన్న మీదనా నూనెలోనా
పెనాం మీద హోలిగా చేసేది. నూనెలో వేయరు హోలిగా
ప్యాన్ మీద వేసి కలస్తావా నూనే వేస్తవా మరీ నెయ్యి వేస్తావా అందులో కానీ వాటి మీదా
నెయ్యి యేస్తాను.
హ్మ్ సరే ఒకటి ఇక్కడ చెప్పావ్ కదా నేను చేస్తాను
ఓ ఓకే